హలో
వినిపిస్తుంద అండి
హలో
వినిపిస్తుందా,
ఆ నమస్కారము అండి
నమస్కారం అండి మీకు కూడా
బాగున్నారా ఆ బాగానే ఉ మేము కూడా చాలా బాగున్నామండి.
తలకాయ నోస్తుందండి.
ఎందుకు అండీ ఏమైంది.
ఊక ఫోన్ మాట్లాడి, మాట్లాడి
అయ్యో అవునా
అవునండి మా అమ్మ గారు ఏమంటుందంటే అవతల వాళ్ళు ఉద్యోగం చేస్తారు, నువ్వేమో ఖాళీగా ఉన్నావ అంటారు.
అవును కదా అండి అది నిజమే కదా మరి,
నేను ఎందుకు కలిగ ఉన్నా అండి నా నాది నేను చేస్తానే కదండి నా వరకి ఏదైతే అది అయితదాని, పైసాలు రాని రాకపో పునియాని నా ఆ ఉద్యోగం నేను జెతానా
చెయ్యాలని కష్టపడాలండి, డి
రోజు రెండు రోజులు లెండి ఆ కష్టం,
ఆ తర్వాతకి ఉండది కదండి ఉన్నంత సే ఉ ఉ ఉన్నంత సేపే మనం ఉపయోగించుకోవాలండి ఉపయోగించుకోవాలన్నా వాడు, కోవాలన్నా
ఒకటే అండి కాకపోతే మా భాషలో అట్లా మీ భాషలు ఇట్లా అంటారు మేం పచ్చి తెలుగు మాట్లాడుత, వాని
ఆ వాడుకోవాలి అండి సారీ కప్ప అయిందండి. వాడుకోవాలి
గ్స్ అవునండి,
ఆ తిన్నారా అండి.
తిన్నం
మేము కూడా తిన్నాము ఇప్పుడే, తిన్నాం పెరుగు పోసుకొని తిన్నాం మీముపు ఇప్పుడే తిన్నామండి
ఆ ఇప్పుడే తింటామండి, కానీ ఎప్పుడప్పుడు తినమండి అందుకనే ఇప్పుడు తిన్నామంటున్నాం
ఎం కూర
ఏం కూరు వండలే అండి అలా పెరుగు తెచ్చుకొని తిన్నాం.
పేరుగా
బర్రె పాలు ఇస్తుది ఆ బర్రె పాలని మేము తోడ పెట్టుకుంటాం, తోడ పెట్టుకొని పెరుగుంటుది. ఆ పెరుగు పెట్టుకొని తిన్నామండి.
అవునా మాకేమో ఆవు పాలు ఇతయండి అండి ఆవు పాలు, పెరుగు తోడేస్తారు మా ఇంట్లో బాగుంటదండి
ఆవు పాలు కూడా బాగుంటాయండి
అని మాకు అవన్నీ తెలివదండి ప్యాకెట్ పాలే తెలుసండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ప బాగుంటాయి కమ్మ ఉంటా థెలావి
ఆ చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి మంచిగా తీయ తీయగా
మీరు ఏమన్నా ప స్వీ ఏమన్నా స్వీట్లు చేస్తారా అండి మీరు
స్వీట్లు చేయమండీ ఎందుకండి అట్లా అంటున్నారు
ఆ అంటే మీరు తియ తీయ్యాగాంట్
అంటే పెరుగు అంటే కాదండి పాలు తియ్యతియ్యగుం ఉంటాయి పుల్ల పుల్లాగా ఉంటాయి పెరుగమో పుల్ల పుల్లాగా ఉంటాయి పాలేమో తీయ తీయగా ఉంటాయి ఏ నేనేం తాగలేదండి
నీవేమన్న తాగిందా అండీ మరి నేను ఇప్పుడు కళ్ళు తాగి వచ్చిన అంతే
అవునా అది తాగినట్టే కదండీ
అది మందు కాదండీ వా టర్
వాటరా
కోటరెంకాదు
నాకు వాటర్ తాగి కళ్ళు తాగి వచ్చినట్టు కాని నాకు అన్ని బ్రాండ్లు తెలుసండి ఒక
ఎం ఎంత రేట్లు ఉంటాయో చెప్పండి మాకు మేము కొనుక్కుంట మ్ అనమాట
నాకు చాలా చాలా మందులు తెలుసండి సిగ్నేచర్ అని రాయల్ స్టాక్ అండి రాయల్ ఛాలెంజ్ ఓసి ఐబి
ఎంత అండి అవి ఎంత అండీ అవన్నీ
అంటే ఇ వాటి ఇట్లా కోటర్ నైంటి ఆ హాఫ్ ఫుల్లు ఇట్లుంటాయి అండి
ఎంత అండి అని అడుగుతున్నా నేను ఒకటి నూట ఎనభై రూపాయలు కొన్నా అండి మరి అదేంటిదో నాకు తెలివదండి
ఆ అంటే అది కోటర అండి కోటర కాని అందులో ఎం మందుగా కోన్నారు మీరు నాకేం తెస్తాది అండీ నూటఎనభై అంటే ఐబి సండే గ మేబి
మా అమ్మగారు అనుకుంటున్నారు నేను ఏమైనా కిరాణా షాప్ పెట్టినావా అని అడుగుతున్నారు అమ్ పెట్టినవా అంటంది
మరా
కాదు కాదు మా స్నేహితుడు దాని కొత్తనాతోనేండు రెండు వందలు నేను పెట్టి కొనుక్కున్నా నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వొచ్చు కదా అంటే నాక్కడనే లేవు నేను ఒక ప్లేట్ పటకుని గుడి పోతున్న వెళ్తున్న నువేం వత్తావన్న
అవునండి మరి నాకు ఎక్కడ ఏ గుడి కాడ అవుపాడలేద కదండి మీరు
ఏగుడి కడంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందు ప్లేట్ పట్టుకుని నేనే ఉంటానండి
ఏమో మరి నా ఎప్పుడు అవుపల్లె నేను చానా సార్లు అక్కడికొస్తా
అంటే మీకు నేను కనిపంలేండి మీకు మీ నీడ కనిపిస్తా రెండు కళ్ళకి
అవునండి
ప్లేట్ పట్టుకొని వస్తే రోజు ఒక పది రూపాయలనా వస్తాయిలేండి పది రూపాయలు ముప్పై రోజులు చేస్తే నాకు పది రూపాయలు ముప్పై రోజులు వస్తాండి మూడు వందలు అయి అ అండి నాకు ఒక బీర్ బాటిల్ వస్తుంది అనమాట నా
ఆ బీర్ బాటిల్ మూడు వందలు కాదండీ నూట ఎనభై రూపాయలు పాలే
నూట ఇరవై రూపాయలే అండి కాకపోతే మిగిలి ఈ స్టఫ్ కావాలి కదండి ఆ ప్లేట్లు
ఆ అంటే మీరు తాగేటపుడు తింటారు కూడా ఆమ్లెట్లు ఇట్లా
ఆ మరి తినాలి కదా అండి స్వీట్ కూడా తింట పండు కూడా తింటామండి పుకుచ్చకాయ ముక్కలు ఇంకా
ఆ అయితే మీకు అయితే మీరు పెద్ద తాగుపోతోలే కదాండి అయితే
పెద్ద తాగిపోతే కాదండి పచ్చి తాగిపోతా అండి నేను
ఆ పచ్చి తాగుపోతు అంటే పచ్చి తాగుపోత అంటే పొద్దు పొద్దుగల లేవడం మా పొద్దుగల లేవడంతో తాగట్ వాళ్ళని పచ్చి తాగపోతాలని అంటారండి
అవునాండి మేమేమో అట్లా కాదండి ఎక్కువ తాగితే మాత్రం మేం పచ్చి తాగుబోతోలు అంటారంట అండి.
ఆ అవునా.
మీకు ఈ విషయం తెలుసా అండి. మీకు ఈ విషయం తెలుస్ సా అండి.
ఎంటిదండి.
ప్యాన్ రౌండ్ గా ఎందుకు చుట్టూ తిరుగుతదండి.
ఫ్యాన్ రౌండ్ గా ఎందుకు తిరుగుతది అండి రౌండ్ గా తిరుగదది.
ఎట్లా తిరుగుతది మరి ఎట్ల తిరుగుతదండీ నిలబడే ఉం టాదా అండి అది.
ఆ పైనా నిలబడే ఉంటది కదా అండి అది.
అవునా
ఆ నీకు రౌండ్ గా కనిపిస్తదా అండి అది.
ఉమ్ అయితేనా మా దగ్గర అట్లనే తిరుగుతున్నయి ఎందు కో ఎ మో నాకల్లు అట్ల కనిపిత్తన్నయి కరాబ్ అయినయో ఎమో.
అవును మీకాడా ఈ పందులు మాట్లాడతయా అండి.
అర్ధంగాలే ఆ మాట్లాతయి అవి అవి కూడా మనషులాగానే
కనపడ్డయి రోజు
అవునండి మీరు కూడా పందే అని గుర్తుచేయ కండి.
నేనేం కాదండి మాకెళ్ళి మనుషులే మాట్లాడతరు అండి పందులు మాట్లాడరు.
వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటరు. మా భాషలో మేము మాట్లాడుకుంటం.
మరి నీలాంటోళ్ళు మనుషిలెక్క ఎందుకు మాట్లాడతాంలు అండి పంది అన్నారు కదా మళ్ళీ మనుషి లెక్క ఎందుకు మాట్లాడతాంలు అండి.
నేను పంది ఎక్కడా అన్నా అండి, మిమ్మల్ని పంది అన్నా అండి.
అవును మీకెళ్ళి ఇప్పుడు వాన పడతాందా అండి.
మాకెళ్ళి వానా పడతలేదండి. మీకెళ్ళి వానా పడుతాందా అండి.
మాకెల్లి కూడా పడతలేదండి.
నా దగ్గర ఇక్కడ ఉడకపోతాందండి. ఏసీ లేకపోతే బతకలేకపోతాన్నాం.
అందుకనే అట్లా మీ ఇంతకు ముందు చెప్పిల్లు కదా అండి పచ్చితాగుబోతోల్లని పెద్ద తాగుబోతోళ్ళు ఇట్లా అని కూసోని తాగడమే కావచ్చా ఆ
అవునండి.
ఆ అవును ఈ మోటార్ సౌండ్ ఎందుకండి ఇట్లా వస్తది మనం మోటర్ ఏసినప్పుడు.
హ్ మీరిప్పు మాట్లాడినప్పుడు ఎందుకు వస్తదండి మీ సౌండ్ అట్లనే అది కూడా అంతే అండి.
ఓ అంటే వ వ వర్క్ అది ఒక పని చేస్తాన్నాం అని. తెలియడం కోసమా.
ఆ ఇగ అంతే కావచ్చండి. నాకు కూడా అంత తెలియదండి. నాకు అంత చదువు రాదండి మీ అంతా.
చదువురాదా మరి మోన్ ఆహా ఓకే ఓకే ఇప్పు ఇప్పుడు ఏం కర్రీ చేసిళ్ళు అంటే ఏం కూరలు చేసిళ్ళు ఇప్పుడు మీరు.
ఇలా అలా వచ్చేసి మామిడికాయ పప్పు మీది
అ ఇప్పుడే చింతకాయ పప్పు
చింతకాయ పప్పు ఎట్ల చేస్తారు
చింతకాయ వేరే పప్పు వేరే
కొన్ని మోరం గడ్డలు ఉన్నాయి ఎట్ల ఉడకబెట్టాలి తెలుసా మీకు చెక్కర వేసి ఉడుక బెట్టాల ఉప్పు వేసి ఉడుక బెట్టాలా స్వీట్ పొటాటో క హా మాకు మోరం గడ్డ అంటారండి మా ఊరు భాష ఎలా
కంద గడ్డ అంటరు మా భాష క హా
అవునా అండి
ఆ
చాతన అయితలేదండి నేనెమో మా కాలేజ్కి పోలేను మా ఫ్రెండ్స్ మా స్నేహితురాాలేమో పోయింది
ఎట్లా ఎల్లిలాండీ వాళ్ళు
కాలేజ్ కి వెళ్ళిందంటా ఇవాళ చీరలు కట్టుకునే ప్రోగ్రాం అండి మా కాలేజ్ లా హ్హ్
ఓ అవునా మాకాడ కూడా మొన్న కూడా ఒక ప్ ప్రోగ్రాం జరిగిందండి
ఏం ప్రోగ్రాం అండి
పోటీల ప్రోగ్రాం అండి
ఆటల పోటీలా ఎందుకండి ఇవలా ఏముంది అప్పుడు
అక్కడ ఏం లేదండి
మరి అవునా మా దగ్గర కబడ్డీ పెట్టిచ్చిరు ఖో ఖో పెట్టిచ్చరు ఇంకా క్రికెట్ కూడా పెట్టి టీచర్ ఆడవాళ్లే గెలిచిరంటా అండి ఆ మగవాళ్ళ ముందలా
ఆ అంటే ఇగ ఆడవాళ్లంతా అంటే వాళ్ళు మోసం చేసి మోసం చేసి ఆడుతారుగదండి అట్నే ఉంటారు వీళ్ళు చాలా మంది వరకు హా
అవును మొగవాళ్ళు గెలిస్తే నాకు నచ్చు ఎందుకంటే మేము ఓడిపోతే వాళ్ళు మా పార్టీ
ఆ ఆ అంటే మీరు పార్టీ కొరకు ఓడిపోతారన్నమాట ఇప్పుడు
ఏం కాదు తప్పులేదు బిర్యానీ కోసం మ్ ఒక నిమిషం నేను ఓడిపోయినా అని చెప్పుకోవచ్చు.
అవునా అండి అంటే మీరు ఏంటి ఇప్పుడు పచ్చి తిండి బోతులు అంటరు ఇగ అంటే ఆడ తాగుబోతోళ్ళు ఇటు తిండి బోతోళ్ళు వావ్ చాలా
ఆ మీరు తినండి మీరు తినారా అండి
హే నేను అంటే నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి నేను ఉండనండి
అవునా అండి
నాది నేను తింటా నాది నేను కష్టపడతా నాది నేను పని చేసుకొని నేను తింటాను
అవునా నిజమా
అవునా అండి నిజమే అండి
మీ ఇంట్ల టీవీ ఉందా అండి టీవీ సౌండ్ వస్తుంది.
టీవీ కాదండి అది మోటర్ అని చెప్పిన కదండి ఇంతకు ముందు
ఓకే మోటరా నేనే ఇంక టీవీ అనుకున్నానండి.
ఆ అనుకుంటే కాద్ అండి చూడాలండి చూసి మాట్లాడాలె కదా
అవునండి నా కళ్ళకు ఒకటి కనిపిత్తాన్ది నాకు ఇంకొకటి ఇంకొక లాగా కనిపిస్తుంది. ఏ కరెక్టో ఏ అర్థం అర్థంమయితలేదండి నా బ్రెయిన్కి
అర్థం కాలేదండి మాకు
ఇది కరెక్టో విన్నది కరెక్టో అర్థం అయితలేదు అంటున్నా
నాదా నేను చాలా మంచివాన్నండి
మిమ్మల్న్ ఎవడ్ అడిగిండండి.
అయ్యో మా క్యారెక్టర్ అర్ధంగా అయితలేద్ అన్నరుగా
లే అండి నేను అనేది చూస్ వచ్చింది ఒక అంటే కొందర్ని ఒకలాగా చూసినా కానీ వాళ్ళు వేరేలాగా ఉన్నరండి. అంటే నేను అను
ఆహా మీ లే మీరు అనుకున్న వారి లెక్క వారు లేర అంటారా సరే ఓకే అంటే అందరు అట్ల ఉండరు కదా అందరూ నా లెక్క మంచోళ్ళు ఉండరు కదండి
చోళ్ళో
అవునండి నేన్ చాలా అంటే చాలా మం
సరే అండి మరి
ఆ సరే అండి బాయ్
బా బాయ్